వినిపిస్తుందా
కానీ కొంచెం స్లోగా వినిపిస్తుంది
ఇప్పుడు
ఎస్ యా యా ఇట్ ఇస్ ఓకే
నెట్వర్కే ప్రాబ్లం అంతే ఇక్కడ ఆ వైఫై సరిగ్గా రాదా
ఉ కొంచం సిగ్నల్స్ అటి ఇటు
ఊ ఇది నార్మల్ నెట్ అయితే నార్మల్ బ్యాలెన్స్ అయితే ఓకే బాగ్నే వస్తది, ఈ నెట్ కాల్ సరిగ్గా రావు.
అవును కరెక్టే కొంచెం అటు ఇటు అయితది ఏంలే ఖాళీ జస్ట్ అలా కూర్చొని రిలాక్స్ అయితున్నా, ఆ బండి కోసం వెయిట్ చేస్తున్నా బండి వస్తే ఒ కొంచెం.
ఓ
అయితుకి ల్యా బు పని చేస్తున్నా కానీ బు
హలో
ఇన్నిపిస్తుందా
ఆ ఇప్పుడు ఇన్నిపిస్తుంది ఇందాక అసలు వినిపిలేదు ఆ ఇప్పుడు ఇన్నిపిస్తుంది ఆ
ఇప్పుడు వినిపిస్
ఆ వినిపిస్తుంది ఆ వినిపి ంగీ నీ క నా
ఆ నీ వాయిస్ నాకు బానే అనిపిస్తుంది
ఆహా ఏం తిన్నా
మధ్యాహ్నం ఇవాళ మాది కంది పచ్చడి అండ్ సాంబార్
అడ కూడా చేస్తారా
ఆ అంటే అది కందిపచ్చుడు ఎట్లా చేస్తారుంటే కందిపప్పు ఉంటుంది కదా మ అ వ బ కొ ఎ లో సన సెగ మీద పెట్టి బాండిీ మీద కొంచెం బాండి ఎలా ఉండాలింటే కడాయి ఎలా ఉంటారు కొంచెం మందంగా ఉండాలదు పప్పులు స్లోగ గా వేగాలన్నమాట ఆ వేగినప్పుడు ఆ స్మెల్ బాగుంటుంది అదేంటంటే చల్లారన తర్వాత మిక్స చేయాలి మిక్సీ చేసినప్పుడు కొంచెం వాటర్ స్లో స్లో బ్యా వాటర్ వేసుకొని వేసుకోవాలన్నమాట దాన్ని హాట్ రైస్ అండ్ కొంచెం నెయ్యి వేసి
దాంతోనే బియ్యం అవిగుడ వయాల
ఆ బియ్యం బియం రా ఆ అది సపరేట్ సపరేట్ జస్ట్ కందిపప్పు కొంచెం జీలకర్ర అండ్ ఫైవ్ సిక్స్ ఎండుమిిర్చి అకార్ర్డింగ్ టటు ద టేస్ట్ టేస్ట్
మిక్సీకిస్తారా రోల్ లో దబ్ దంచుతారా
దో రోజుల్లో దంచితే అయిపోతాం ఎందుకంటే అే వెజిటేబుస్ అనుకో కూరగాయలు అ ఆ రోటి పచ్చడి వేరు ఇది కొంచెం ఆ ఇదన్
ఇది అవునవును ఊరికే కందింప అదే కందులు ఇంకా పచ్చిమిర్చి రెండుమిిర్చి
రెండ మచి జీలకర్ర ఆ ఇంకొంచంట్ ఇష్టపడే వాళ్ళు దనియాలు కూడా వేసుకోవచ్చు అంటే ఇంకా దనియాలు ఎసేస్తే అదొక డిఫరెంట్ ఫ్లేవర్ లాగా వెళ్ళిపోతుంది ఆ ఫ్లేవరే ఎక్కువ తగులుతది అని చెప్పి మా అమ్మ దనియలు ఏదు ఓన్లీ జీలకర్ర
ఆహా
ఆ చాలా బాగుంటుంది హాట్ రైసు అండ్ ఆ రైస్ కూడా కొంచెం సుడుగా ఆ కొన్ని కొన్ని చోట్ల రైస్ కొంచెం శుద్ధగా ఉంటు ది వాటర్ ఎక్కు పోసేస్తేది కుక్ చేసేటప్పుడు ఆ రైస్ కొంచెం పొడి పొడిగా ఉండి కొ కొంచం హాట్ హాట్ గీ ఏసుకొని అది ఏసుకొని తిన్నామంటే అదిరిపోయిద్ది
మార్నింగ్
అ అది ఎలా అంటే మనకి ఏ కూరగాయలు లేనప్పుడు అదొక మంచి ఈ కంఫర్టింగ్ మీల్ అనమాట అది ఏసుకొని అలా తినొచ్చు ఆ నువ్వేమి తిన్నవ్ రా మధ్యాహ్నం నీదెం ప్లాన్
ఇవాళ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేనూ వాళ్ళు శ్రీ రామ్ నవమికి అదెంది రాములు వారికి సీతదేవికి అది తాలి బొట్లు చేపిస్తున్నారు బంగారు ఏ
హుమ్
అందుకు ఇంకా మా అమ్మవారికి వడి బియ్యం పెట్టాలంటే వాళ్ళ ఇంటికెళ్ళాం లంచ్ కివాళ
ఓకే ఓకే నైస్ అయితే ఇవాళ మొత్తం ఆ మొత్తం తెలుగు భోజనం అన్నమాట పులిహోర హలో
ఆ వినిపిస్తుందా ఇప్పుడు
ఇన్పిస్తుంది ఇన్పిస్తుంది ఎస్ ఇన్పిస్తుంది
అందుకే ఇవాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ చిత్రాన్నం ఆలూ కర్రీ ఇంకా రసం అవి చేస్ ఇంగ నార్మలే ఇంగ అమ్మవారికి తోడుపోయం గదా
అవునవును హుమ్
హుమ్ మార్నింగ్ వెళ్ళాం వాళ్ళ ఇంటికి ఇంక వచ్చే లోపల సాయంత్రం అయిపోయింది
ఓకే మరి ఇంకా ఈవిెనింగ్ ఏంటి
ఏమిటిండలేదు ప్రస్తుతానికి ఇందాకే బయటికి వర్క్ ఉంటే వెళ్ళేసి వచ్చాము
హ ఓకే
అవును నీ గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయి అని ఉందా తగ్గుతాయి అని ఉందా
ఇప్పుడు ప్రత్యేకించి ఏం చెప్ప ప మమ ప్రత్యేకించి అయితే నేనేమిీ వినలేదు బట్ ఆ మాలుగా మన మమ్మీస్ రీల్స్ చూస్తా ఉంటారు కదా అప్పుడు అలా చౌపడేస్తే వినిపిడింద అనమాట గోల్డ్ గోల్డ్ ఆల్రెడీ ఇప్పుడు కొంచెం తక్కువలోనే ఉందంట
నిమ్ొన్నైతే లక్ష ముప్పై ఏడు వేలకే ఉన్నింది నిన్న క్ష నల్భై నల్గు వేల ఐదు వంద ఇవళ క్ష స అవయి మళ్ళీ నేను మన్న ఇయర్ పియర్స్ చేయిించుకుందాం అనుకున్నా ఇంకోటి దే
ఉ
మేం నార్మల్ గా వెళ్ే గోల్డ్ షాప్ అన్న కాల్ చేస్తే ఇంకా తగ్గుతుదేమో ఈ మంత్ లోపల తగ్గచ్చు ఇంక మంత్ తర్వాత ఇంక పెరుగుతుది అన్నారు ఇిం వెళ్ళలేదు ఆ రోజు నాకు టైమ్ సెట్ అవ్వక నిన్న చూస్తే పెరిగింది ఈ రోజు చూస్తే ఇంకా పెరిగింది అనుకున్నా మొన్న పోయినా సరిపోయింది లక్ష ముప్పై తొమ్మిది వేలకే ఉంంది బాగా నాకు ఇయర్ పియర్స్ చేయిించుకోవాలంటే ఇష్టం బాగుంటది
బాగుంటుంది నాకు ఫస్ట్ కొంచెం భయం తర్వాత మా ఇంట్లో వాళ్ళు అవన్నీ వద్దు అట్లేం అవసం
సేమ్ మా ఇంట్లో కూడా అట్లే అన్నారు కానీ ఎందుకో చేయించుకోవాలి చేయించుకోవాలా బాగుంటాది అది పెట్ పట్టుకుంటే అనుకున్నా నాకు మధలు ముక్కురాయి కుట్టించుకో అంటారు అది నాకు సెట్ అవ్వదు
పచావును అవును ఎన్ని పెట్టిద్దామని టూ ఆ లేకపోతే వన్ బాగోదు అరే సింగిల్ కంటే డబుల్ కో చేా
ఫస్ట్ ఒకటి పెట్టించిి ఈ పెయిన్ ఇట్లుంది చూసి తర్వాత ఇంకోటి పెట్టించుకుందాంమని అంతే కానీ సింగిలే బాగుంటాయి మర ఎక్కువ ఉంటే చౌలు ముస్ లోలై ినక సాగిపోతాయి అప్పుడు ఇంగ కష్టంమయిపోతంది
అవును మళ్ళీ ఆ హోల్స్ ని మనం క్లోజ్ చేయాలంటే అవివో ఆకుంటుది కదా పుల్లా లేదు రా పుల పడితే క్లోజ్ అయిపోతుందట కాదు ఏదో చేస్తే క్లోజ్ అయిపోతుందంట కా
అవునా అదేమ నాకు ఐడియా లేదు అదయితే
మా అమ్మ కూడా చెప్తే మా అమ్మ అప్పుప్పుడు అన్నారు అవన్నీ వద్దు వాటికి సంబంధించి అ నేను చెప్ాను అనమాట ఇట్లా ఇట్లా చేయించుకుంటే అవి ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు అలాంటివి అంటే ఏం వస లేదు ఇయర్ కఫ్స్ అని వస్తాయి కదా ఐడియా ఉంద
ను ఉ తెలుసు ఏం సిల్వర్ లో కూడా వచ్చినయి మా వదిన సిల్వర్ అమ్ అద్దదులే అమ్మ ఇట్లే సిల్వర్లు రెడీమేడ్వి అప్పుడైతే ఆమె దగ్గర వెయ్య రూపాయలు ఉన్నాయిప్పుడువి నాలుగు వేల ము
ఆ చాలా రేట్ పడిపోయినాయి కా అవి కూడా ఉ ఇయర్ కప్స్ చాలా బాగున్నాయి ఎక్కడ చూసినా చాలా బాగున్నాయి నేను ఒక్కటి ఆ మింత్రాలో సరే ఫస్ట్ అసలు మనం పెట్టుకొని చూస్తే బాగుంటుందో లే
దాని బదులు వెండి పెస్త తెలుసా మింత్రాలో క అంటే ఎందుకంటే వెండి కొంటాం మళ్ళీ అమ్మినప్పుడు డబ్బులన్న వస్తుంది ఆ మింత్రాలు కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లు ఉన్నాయి చూసిన నేను కూడా
ఓకే నేను బసిక్ చూసాన రా అది నా కూ అంటే ఇప్పుడు నమలుగా మింత్రాలో కూపెన్స్ వస్తా ఉంటాయి అంతే అంతే జస్ట్ వెనక హుక్ వస్తుంది అది నాకు వన్ సెవెంటీ ఏ పడిందిరా చూసాను తెచ్చిన తర్వాత హుక్ చాలా గట్టిగా ఉంది నేను పెడుతుంటే జారిపోతుంది అంటే మా అంటే చవుకి సంబంధ అదిే కొంచెం చిన్న చిన్న చెవులు అనుకో ఎక్కువ ఉ ఆగవు కదా ఆ హుకేమ పెద్దది నా చవు చిన్నగాయబే సార్కి ఆది దూర ట్లేదు దూర సరే ఇ న్నదంటే లూజ్ అయిపోయి జారిపోతుంది
ఆ
అంటే ఇప్పుడు మనం ఏదనా సంగీత్ కేలీ అలా పాఠ తీసుకెళ్ళినప్పుడు మనం అలాంటి అవుట్ఫిట్ చేసినప్పుడు ఇయర్ కప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటంది
అవునవును
అది చూస్తే ఏం బాగాలే ఎంకనేనా రైట్ తీసుకుని ఇంక అ రటన్ పెట్టే సార్ ఇంకా చెట్ అవ్వట్లేదు చూసి ఆర్డర్ పెట్టుకున్నాల కుశల్స్ లో ఎయర్ కాస్ట్ లేవరా వాడి దగ్గర అయిపోయినా అన్నాడు ఆ ఎలా అంటే సింగ్ ఉన్న ఇయర్ కఫప్స్న్నాయి మనం మనకి ఇ ప్యాసం లేదు కదా
మా ఫ్రెండ్ చెన్నై లో చేపించుకుంది ఇయర్ యర్ సింగ్ ఎ ఎంత ఫిఫ్టీ రుపీస్ ఏమో అంట బీచ్ లో
ఓ కచక్ అంత నా అలా పొడసల్ పుత్ర
అంటే అదేంది నార్మల్ గా మామూలు మనం చిన్నప్పుడు కుట్టించు న్నాం కదా సూదిదారంతో ఆ అట్లా ఉన్నాయి ఇప్పుడు నాకు అదే భయం అయితుంది గన్ షాట్ అంటే అంత నొప్పి అనిపిదు అదైతే భయంయ్స్తంది అసలు అచ్చవు కుట్టేదైతే
అయితే మరి దన్ ఒక ఫ్యూ డేస్ వెయిట్ చేసి లేకపోతే ఏదైనా గోల్డ్ షాప్స్ లో అడగచ్చు కదా
గోల్డ్ షాప్ లోనే అడిగింది ఇక్కడ గోల్డ్ షాప్ లో మాకు గన్ షాట్ లేవు మాల్ల్ ఒక మాల్ ఉంది అక్కడయితే వేరే చోట ఉంది గంట షాట్ అదే గోల్ షాప్ లో కమ్మలు కొనుక్కుని ఇంకా గుంషాట్ చేయిసుకుందాంని అనుకున్నాం కమ్మలు తీసి పెట్టుకుంటే ఎప్పుడైనా గుట్టించుకోవచ్చు సరే ఇందేముంది ఇప్పుడే కుట్టించుకోవాలనిమి ఉండదు అదే కొంచమన్నా ఈ గోల్డ్ వారు ఈ వాళ్ళనో రేపు పో ఇంకా తెలుస్తుది కదా వా వృందలేదు
ఆ ఆ
వార్ ఉందంటే గోల్డ్ తగ్గుతాదంట బాగా
ఓకే ఊ
ఉహు ఉ వార్ లేకుంటే ఇంక నార్మల్ ఎజువేషన్
నార్మలే యాజ్యూజువల్లే ఇంకా ఆ వార్ తో పాటు రేవో ఆ కేసెస్ వస్తున్నాయంట కదా లైక్ సమ్ కొ వైరస్ కైండ్ ఆఫ్ అంటే కోవిడ్ లాగా కాదు కానీ సమ్ ఏదో వైరస్ అంట
కోవిడ్ కేసులు మళ్ళీ లాక్డౌన్ అవన్ని వస్
ఆ అవన్నీ అదే ఒ మొత్తం ఓపెన్ చేతే మొబైల్ పోను ప్రతి ఒక్కటి దాని గురించి పిఎం మోడీ మళ్ళీ లాక్ డౌన్ వస్ అదేమో అన్ని రెడీ చేసి పెట్టుకోండి అంటున్నా రయనా
ఉ సరేరా అయితే ఉంటాను.
హలో
ఉంటాను
అ ఓకేరా ఓకే
ఆ
ఉంటాను